హలో చెప్పు చెప్పు
ఏం చెప్పెదిరా చెప్ప
నేను ఏమి చెప్పేదా మా
తింటివా యాంటి
తింటి నువ్
తింటప్పా ఎంతింటివి
సంగటి మటన్ సాంబర్ ఏ
మ సాంబారా ఫ్రైగాలా ఫ్రై ఎంటిదరి తిన్నా రంతా
ఫ్రై కాదు చట్నీ అది చట్నీ మనాన్నక్ కదా
ఏం చట్నీ
గొడ్డుకారం
ఎట్ట చేస్తారు మీ రన్నీ
ఎట్లా అంటే ఫస్టూ మిరుక్కాయ్ ఎండు మెరుకా కై వాడ్చుకోవాలి నూన్లో
హా
తర్వాతా అది వాడిన్ తర్వాత ఏదైనా నీకు అది తిరుగుబాతికేసి గింజల్ ఉంటాయ్ చూడూ
ఆ
ఆ గింజల ఎయ్యాల
ఆ
ఆ మళ్ళీ ఇది చింతకాయీ తెల్లగడ్డ కూడా దాంతోకి ఏసి వా చాలా
మ్
వార్స్ షీ ఆపేలి కాసే పార్ వెెట్టాలీ
ఊ
ఎర్రగడ్లు కోస్కోవాలి ఆ మొత్తం అన్నీ మిక్సీ కేసేయాలి
బాగుంటుందా
మ్ తర్వాత దాంతొ కొంచెం తిరుమత వేసేస్తే అయిపోయ్
మ్ మ్
మ్ అది ఆక్చువల్ క ఎర్రగడ్డ చెల్ నీకు గొడ్డు కారం కూడా కాదు గొడ్డు కారం అంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేయరు డైరెక్ట్ ఏసేస్తారు మ్ మ్
ఓకే
ఆ
చెప్పు ఏం కుక్కు అన్నా కాలేజ్కి
ఉ
ఎంట మల్లి నువ్వు
మీకు మిడ్ డే
మిడ్డు
ఇంటర్న్ల సైపినయా ఇంటర్నల్స్ప్పినయా
ఉ అయిపోయినాయి మిడ్డు వన్ అయ్యింది మిడ్డు టూ అవ్వల
మిడ్డు టూ నేను అడుతాన అదది
అయ్యయ్యో ఇ స్పెట్స్ ఉన్నిన్నాయి చూసుకోక అయ్యేనాకళ్ళకే పెట్టుకున్నాన మెంటాల్డన్ని మిడ్డు వన్ అయ్యంది మే మిడ్డు టూ అవ్వలేదు టఫ్ అ అనిపిలేదా నీకు సబ్జెక్ట్
అనిపిస్తాన్నాయి కాదని నేను చెప్తేనే
ఆ నం చేతుదు ఏ మోలే చదవల నువ్వు ఏస సాఫ్ట్వేర్
హార్డ్వేర్
హార్డ్వేర్ ఊహు
కానీ ఎట్లా పెయదో అర్థం కాలేదు యాడ్ పోవాల ఎ చెలా ఏవి తెలీదు
ఉ
అ
తెలుసుకోవల్ల తెలీదు అంటే
తెలుసుకుంటాం
ఎందుకు సాఫట్వ పోవ
ఏం చేయాలి నేను సాఫట్వే సాఫ్ట్వేర్ కంటే నాకు హార్డ్వేర్ హార్డ్వేర్ పైన గ్రిప్ ఎక్కువుంది
ఆహా
అవును
ఆ
అండ్ మళ్ళీ హార్డ్వేర్ అయితే ఎక్కువ డెవలప్ అవ్వాల్సిన అవసరం లే
నాకు చెప్పు డౌట్
ఆ చెప్పు
ఎందుకు బిజెపి కన్నా మాస్పెట్ ని ఎక్కువ యూస్ చేస్తాం
బిజెటి కన్నా మాస్వేట ఎందుకంటే ఇదికా అది ఓల్డేజ్ కంట్రోల్ ఇది కరెంట్ కంట్రోల్ కాబట్టి ఓల్డ్ ఇప్పుడు ఎక్కువ కరెంట్ కంటే ఓల్టేజ్ పైన ఎక్కువ వర్క్ అవుతుంది అంది అంటే కరెంట్ కంటే ఓల్టేజే కద మనం ఎ క్కువ యూజ్ చేస్తాం దాదా
ఆ కరెంట్ విషయమా
కరెంట్ కరెంట్ ఎట్లా కరెంట్ అయితే ఎక్కువ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్స్ వెళ్దా వోల్టేజ్ అయితే బాగా అంటే ఏట చెప్పాలా నికి నేను
హుమ్ సరేలే ఇంకా అడ్వాంటేజెస్ ఏం చెప్పు
బేరి
మాస్‌ఫెట్ బీజేటీ కంపేర్ చేస
బీజేటీతో కంపేర్ చేసి మాస్‌ఫెట్ క మాస్‌ఫెట్ ఈజీ కన్‌స్ట్రక్షన్ తర్వాత ఏదింతో అయినా ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా చేసేయొచ్చు తర్వాత ఇంకా మేము ఉన్నాం తెలీదు నేను ఇంకా అంత దాని గురించి తెలుసుకోలే
సరే మాస్‌ సీమాస్‌ అంటే ఏమీ
ఆ
సీమాస్‌
సీమాస్‌ ఏంది ఇది ఏంది మాస్ ‌ఫెట్ కీ అడ్వాన్సడ్ సిమాస్ అది ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అ ఇంటిగ్రేటెడ్ సర్క్యూస్ ని డిజైన్ చేయడానికి సిమాస్ యూజ్ చేస్తా స్తరు ఎన్ని టైప్ సో అంటే ఎన్ని వేల సిప్ చిప్స్నయినా సీమాస్ ని యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసేయచ్చు
హుమ్
మ్మ్ దాన్ కోసం
సిమాస్ ఈజె కాంబినేషన్ ఆఫ్ సిమాస్ అనే మాస్‌ఫెట్ ఇస్ ఏ టైప్ పో ఫెట్ ఓన్లీ
ఆహ్
ఏం లేదె ఇంక చెప్పు అంటే నాక్ తెలుస్తది సిమాస్ మాస్ సి యూస్ చేస్తాము వీఎల్ఎస్ఐ లో ఎంబెడెడ్ అయితే వీఎల్ఎస్ఐకి పడుకు
ఎంబడెడ్ కి
వి యల్ ఎస్ ఐ
డి ఫ్రెన్సా
ఆ
దీంతో ఎక్కువ సరికి డిజైన్ అనేది ఎక్కువ ఉంటుంది వి ఎల్ ఎస్ ఐ లో ఎంబెడెడ్ సిస్టమ్లో అంటే కొంచెం అదే ఎంపీ ఎంసి కోర్డింగ్స్ ఉంటయి చూడు ఆ కోడింన్ ప్రకారంగ నేర్చు కుంటే దాన్ని ఈజగా ఇంప్లిమెంట్ చేయచ్చు ఎంబడెడ్ సిస్టమ్ ని అన్డ్ మల్లి దాంతో ఎ
తీసుకోలేక పోతను తీసుకోకూడదు అనుకుంటాడు నువా
యాదె
కోచింగ ఏమ్
కోచింగ్ ఏమో తెలిదమ్మా ఏమ అనుకోలే నేను ఇంగా ఏం చేసేది అర్థం కాలా
నేను తీసుకోవాలనుకుంటున్నా కోచింగ్
ఏదో ఓకటి చేయాల ఏం చేసేది
మ్మ్
నేను కాదు ఇప్పుడు నాకి మళ్ళీ యాక్సస్ వస్తుంది టూ డే టూ డేస్ తర్వాత కాల్ చేసేకి అవుడు
ఆహా మాట్లాడద్దు ఆ చేయొచ్చు ఇప్పుడు ఏం మాట్లాడద్ మళీ డౌట్
ఆ సరే
హ్మ్మ్. హ్మ్మ్ చేయొచ్చులే చెయొచ్చు మ్మ్ చెప్పు ఇంకా బాగుందా కాలేజూ తాడ్ ఇయర్ అయిపోస్తది బాగుందిలేమ్మా ఏంది ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తావు కానీ
ఏం ఎంజాయ్ చేస్ త నేను పోయి
ఏం చెట్లే అనేది నువ్వు దొంగమొహం దానివి
నేనే ఏం చేస్తన్న పో అని చెప్పు అందరిలాగా నేను ఏమైనా స్టోరీలు వేస్తాననా
ఏస్తావు బడ్డేకి ఎస్తావ్ కదా బలేస్తావే ఆ ఓ సాల్ సాల్లే చూసిన
మ్మ్
ఫిజ్జా ఆ పిల్ల ఫోన్ చేయదు పుంగనూరు పాప
పుంగనూరు పాప
ఆ పొంగనూరు పాపే
జాను నా
కుట్టాల్ధాన్ని ఆ ఆ పిల్లే
జనునేేనా
ఆ
ఏ పుత్తూరు పాప పేర్ తెలిదా
సర ఇదలే నాకి చెప్ప
ఓ సారి సారీ సారీ మర్చిపోయిన
హః ఆవున్ మ జవ ఇంక పట్టనండి
ఏం లే నను మాట్లాడేదిలా ఇవరితో
అవునులేం నాతోనే మాట్లాడు నువ్వు ఏదో దీనివల్లన్నా కలుసుకుంటాను చి మాట్లాడుతాను లేకుంటే ఏడ మాట్లాడింటావో మా స్వామినువ్
ఏమంత
బిజీ పడు సర ఆ
చవి వ ఎంత రసందా తిను అప్పుడ చెప్పలేదా
ఆ ఇంకేం ఇనువేం ఊరుకి పోంది ఏ ఊరు వి నర్మి త ముడు మీ చెల్రీ
మామ మబళూరుకి
ఆహా కన కదా మెమ్ముళూరు
పక్కనే అంటే పక్కనే కాదు ఇరవై నిమిషాలు పడుతుందేమ
గ్యాస్ మీంట్లో లేదు
ఉంది
అ సందర ఉందా మళ్ళా గ్యాస్ కరు వచ్చిందంటే ట్టనారే
ఆ కరువు వచ్చింది ఇప్పుడు ఈ సిలిండర్ అయిపోయిందంటే అంతే సిలిండర్ లే ఇంంగా
హ
అది ఎప్పుడపోతున తెల్లే
మాది అయిపోతుంది ఇ పా ఇప్పుడు కానీ మ కొత్తగాస్ కాాల ఓ
కొత్త గేసులేదు
మ్ హ్ మే మీరు అయినా తమిళ్ చ్చ మీకి నీకు వచ్చ తమిళు
నాకా ఆది ఎలా
ఎందుకు రాదు
మామ్మ కొచ్చు
మీ అమ్మకొచ్చా మీ నాన్నకి ఎవరు తమిళోళ్ళు మీ మమ్మీన మీ డాడీనా
ఇద్దరు
మీ డాడీ కి రాదా
ఆహా
మీ ఇంట్లో మీ మమ్మీకి తప్ప ఇంకెవరి కి రాదు
ఆహా
అవునా నేర్చుకోవచ్చు కదా ఇంట్లో నా కొచ్చు ఎన్న ఎన్న నిన్న నిన్న
ఏ ఎన్న పండీరింగాన
ఎన్న పండ్రంగకా ఇల్లా నీ పేరు వార్తట్టం ని పేరు ని పేరు నీ ఏమంటారు టారుమే
పేరు
ఆ
కలలో గుర్తుస్తోన్న విసరాని
ఎసురు ఎసురు నిన్ను ఎసురేను నల్ కింగ్ లా
నల్లా ఎరుకు
స్ ఆ ఉండు మళ్ళీ చేస్తా
ఆ